హలో
హలో
ఆ అక్క
ఆ మీరు ఎలా ఉన్నారమ్మా
బాగున్నా మీరు ఎలా ఉన్నారక్క
ఇప్పుడే ఆ అయిపోయింది కాఫీ సెకండ్ టైం కాఫీ తాగడం
ఆ కాఫీ ఎక్కువ తాగుతారు అయితే మీరు
ఆ నేను కొంచెం ఎక్కువే
ఆహా
కొంచెం అంటే వర్క్ చేసి చేసేటప్పుడు కొంచెం కాఫీ తాగితే బాగుంటాది కదా అని రిలాక్స్ అవుతాను కదా
బాడీ అండ్ మైండ్ రెండు రిలాక్స్ అవుతాయి కదా ఈ వింటర్ లో నేనైతే వింటర్ లో ఎక్కువ తాగ తాను కాని సమ్మర్ లో కొంచెం అవాయిడ్ చేస్తాను అక్క ఆ వేడి ఈ వేడి ఎక్కువ ఉంటుంది కదా
నీకు ఏ ఏమి అంటే ఇష్టం డ్రెస్సెస్ క్లాదింగ్లో ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తాము శారీస్ ఆ డ్రెస్సెస్ ఆ
డ్రెస్సెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్త చాల కంఫర్టబుల్ గా ఉంటుంది జర్నీ టైంలో కానీ ఇంట్లో కానివ్వండి ఎక్కడైనా నా జీన్స్ ఇష్టం కానీ ఇష్టము బట్ వేసుకోని ఒక మా వాళ్ళు అతయ్య మామయ్య వాళ్ళకి ఇష్టం లేదు నా చిన్న
ఇందులో అసలు మామూలుగా లంగా ఓణి అవి చాలా ఫ్యాషన్ అయిపోయినాయి ఆ తర్వాత బాడీకి ఫ్యాషన్ సంగతి పక్కన పెట్టినా మన బాడీకి ఏది కంఫర్టబుల్ గా ఉంటదో టెక్స్చర్ కానీ మోడల్ కానీ అలాంటివి మనం ప్రిఫర్ చేయాలి కదా అలాంటివే ప్రిఫర్ చేయాలి సమర్ లో పట్టు చీరలు కట్టుకొని బయటికి వెళ్ళలేము కాటన్ లోనే మంచి వెరైటీస్ వస్తాయి
వస్తున్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా
చాలా మంగళగిరి పట్టు శారీస్ అయితే ఇంకా చాలా అది పట్టు అయినా కానీ పట్టులాగా అందించవు స్మూత్గా అట్ల ఉంటాయి అందరు యూస్ చేసుకోవచ్చు ఈ ఏజ్ పిల్లలకు కూడా మంచి పట్టులో గాని కాటన్లో గానీ మంచి డ్రెస్సెస్ వస్తున్నాయి ఉమ్ మంగళగిరి అ శారీస్ గానీ డ్రెస్సెస్ గాని చాల చాలా బాగుంటాయి అవి ఇక్కడ గుంటూర్కి దగ్గర కదా ఆంధ్రాలో కొంచెం ఫేమస్ అవి ఆ మంగళగిరి చీరాల అట్లాంటివి
ఉమ్ మీరు ఎక్కువ ఏ ప్రిఫర్ చేస్తార అక్క
ఏమ్మ
మీరు ఎక్కుగా ఏది ప్రిఫర్ చేస్త
నేను శారీసె శారీస్ అంటే అకేషనల్ శారీస్ అనమాట రెగ్యులర్ అయితే డ్రెసెస్ అది కంఫర్ట్గా ఉంటాయి కదా
అ అవును మన దేనికైనా వర్క్ కానివ్వండి జర్నీకి కానివ్వండి ఇంట్లో ఉండడానికి కానివ్వండి అన్నిటికీ కంఫర్ట్గా ఉంటుంది
చెప్పండి ఈ రోజుల్లో ఈ రోజుల్లో డ్రసెస్ కూడఆ పిల్లలకి అందరికీ కాదు కొంతమంది పిల్లలు కొంచెం అబ్ నార్మల్గా వేసుకుంటున్నారు ఆ క్లోరిన్ అనేది అసలలా ఉండో దచ్చదా మంచిగా మనం దానికి ఉండెండుగా ఉండాలి
డీసెంట్ గా ఉండాలి అవును ఇది ఇప్పుడు అలాగే ట్రెండ్ అవుతు అవుతాంది కదా అది ట్రెండ్ అవుతాంది కదా అక్క ఇప్పుడు
ఒ పెళ్ళిళకి కూడా ఆ లంగావని మంచిగా స్టైల్గా వేసుకొని వెళ్ళిపోతున్నారు బాగుంటున్నాయి అసల్ అట్లా అట్ల వేసుకో కూడా పై పైన డ్రెస్సెస్
పెళ్ళంటే పెళ్ళంటే గుర్తొచ్చింది మొన్న రీసెంట్ గా ఒక మ్యారేజ్ కెళ్ళాన్ అక్క ఇక్కడ జ్యుయలరీ కానివ్వండి ఆ శారీస్ కానివ్వండి ఎంత స్టైలిష్ గ ఎంత నార్మల్గా ఉన్నాయంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించి
అవును జ్యవెలరిస్ అసలు గోల్డ్ గోల్డ్ ఏమ్మ్ పనికి కావట్లేద్ తెలుసా
ఆ గోల్డ్ ఎక్కడ పనుకొస్తుంది ఇప్పుడు ఇప్పుడు పెరుగుతున్న గోల్డ్ ధరలకి ఆ అసలు మనం మన మధ్య తరగతి వాళ్ళసి అస్సలు కేరే చేయలేరు నార్మల్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ వేసేసుకుంటున్నార్ అనమాట నిండుగా సెట్
చాల అసలు ఇంక వాళ్ళే వేసుకునే డ్రెస్సెస్ మీద మంచిగా మ్యాచ్ అయ్యేటట్టు అట్లా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ రోజుల్లో పిల్లలు కానీ మ్యారేజెస్ గానీ చక్కగా ముందే ప్లాన్ చేసుకొని ఒక ఒక థీమ్ పెట్టుకొని ఆ థీమ్ ప్రకారం జ్యువెలరీ చేపించుకోవడం వెండి వెండి జ్యువెలరీస్ చేయించుకొని దానికి గోల్డ్ కోటింగ్ చేయించేసుకుంటున్నారు అసలు
బాగ ట్రెండ్ అయిపోతాంది కదా ఇప్పుడు ఇప్పుడున్న ఆ ఛాల బాగ ట్రెండ్ అవుతాంది
వెళ్ళేటప్పుడు జీన్స్ వేసుకొని వెళ్ళలేం కదా జీన్స్ వేసుకుొని గోల్డ్ నగలు పెట్టుకుని కొని వెళ్ళలి
అవుంతే కద మరి
ఆ అట్లా మనం మనం వెళ్ళే ప్లేస్ ని బట్టి వెళ్ళ అకేషన్ బట్టి మన డ్రెస్సింగ్ ఉండాలి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి పెళ్ళిలకి జీన్స్ వేసుకొని వెళ్తే పిచ్చివాళ్ళని చూసినట్టు చూస్తారు
ఖచ్చితంగా చూస్తారు సారు ఎక్కడికి ఎలా వెళ్లాలో అలాగే వెళ్తే బాగుంటుంది
స్విమ్మింగ్ సూటు ప్యాంట్ షర్టో వేసుకొని జీన్స్ వేసుకొని మ లేకు
బలే మాట్లాడుతున్నారు అక్క మీరు అదే మీ మీరు మాట్లాడే దాంట్లో ఫాక్ట్ ఉంది కాబట్టి
కదా కనీ తొందర్నే పెళ్లి పిల్లలు అలా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు రా అందరూ అలా లేరు కానీ కొంచెం మరి ఆ సివి సూట్ కాదు కాని జీన్స్ వేసుకొని అట్లా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా నెమ్మదిగా మారుతారు
ఉ ఇప్పుడు మనం ఎక్కడన్నా గుడికి వెళ్ళాలన్నా కూడా చాలా మోస్ట్ చాలా టెంపుల్స్ ఇప్పుడు తిరుమలో చూసుకున్నాం అంటే అక్కడ కూడా ఓన్లీ సంప్రదాయ దుస్తులు మాత్రమే వేసుకోవాలని చెప్పి ఎక్కడంటే ఆక్కడ బోర్డ్ బోర్డ్ పెట్టేస్తారంట జీన్స్ టీ షర్ట్స్ షర్ట్స్ నాట్ అలౌడ్ అది జెంట్స్ జెంట్స్ కయితే అది ఆది పంచి షర్ట్
దితి ఆ అవునవును
జీన్సు ఆ టీషర్ట్స్ నాటలౌడు దానికి తగ్గట్టు పీపుల్స్ అనే వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవు
ఫాలో అవుతున్నారు పిల్లలు కూడా కొంచెం మారుతున్నారు
అక్కడ తిరుమలలో కూడా తిరుమలలో కూడా ఎక్కడ ప్లాస్టిక్ అనేది లేదు యూస్ చేయట్లేదు ఇప్పుడు చాలా దేవస్థానంలో తిరుమలలోనే కాదు ఆ ప్లాస్టిక్ కూడా తగ్గించడం చాలా పంచిదయింది
అవునవును మనం మనం సుకునే డ్రెస్సును బట్టి కాలేజెస్ లో అసలు నిజానికి కాలేజెస్ లో అయి రిస్ట్రిక్షన్ చేయాలి కొన్ని కాలేజెస్ లో చాలా వల్గర్ వేసుకొని వస్తారు ఇంకా బాయస్ ఏ చెప్తాం వాళ్ళు ప్యాంటు షర్ట్ వేసుకొని వస్తారు అలా ఇప్పుడు గర్ల్స్ అనుకోండి కొంతమంది అందరు కాదు చాలా వరకు డీసెంట్ గా ఉండవు కొంతమంది డ్రెస్సెస్ అందుకని ఇప్పుడు ఆ కాలేజెస్ లో గాని అట్లా అందరికి ఒక రూల్ పెడు తున్నారు కంపల్సరిగా ఇవే వేసుకోవాలి ఫుల్ ఫులెంగ్త్ ప్యాంట్ వేసుకున్న ప్యాంట్ షర్ట్ వేసుకున్నా ఫుల్ లెంత్ మంచిగా
పిల్లలు చదివే మా పిల్లలు చదివే స్కూల్ల్లో కూడా అంతే జీన్స్ టీ షర్ట్ షర్ట్ నాటలోడు ఆ డ్రెస్ లు ఫుల్ గా ఉండాలి చుడిదార్సు దాని పైన ఓని ఉండాలి కోట్ ఉండాలి
కరెక్ట్ కరెక్ట్ అలా ఉంటేనే ఇంక ముందు ముందు జనరేషన్స్ కి ఆ మంచిగా వాళ్ళు నేర్చుకుంటార ఒక ఇలాంటి వల్గారిటీ నేర్చుకున్నారంటే వాళ్ళ పిల్లలు కూడా అట్లానే తయ్యారు కానీ డీసెన్స్ ఉండాలి డ్రెస్ లో ఎప్పుడైనా కానీ
ఉ
శారీస్ ఫ్యాక్టరీ గాని ఏదైనా క్లోరింగ్ ఫ్యాక్టరీ చూసావా ఎప్పుడన్నా
ఆహా లేదక్క చూడలేదు నేను ఆహా లేదు చూడలేదు ఇక్కడ ఆ
డైన్ చేయడం చూసవా
డయింగ్ అంటే
సారీస్ శారీస్ కి కలర్ వేస్తారు కదా ఆ అవి అదే అదేలి ఇప్పుడు మనం వేసుకునే డ్రసెస్ శారీస్ ని ఎట్లా అంట్ల తయారు చేస్తారు కాటన్ ఫస్ట్ కాటన్ గంజి ఒక క్లాత్ తయారు చేసి వైట్ క్లాత్ లాగా వచ్చేస్తుంది దాని మీద మనకి కావలసిన కలర్స్ ని డై చేస్తారనమాట కలర్స్ ని కలిపి వాటిల్లో ఒక టూ డేస్ త్రీ డేస్ నానపెడతారు నానపెట్టి తర్వాత మగ్గం మీద పెట్టి దాని మీద వేరే వేరే డిజైన్స్ ని చేస్తారనమాట ఎక్కువ మంగళగిరిలో అలాంటివన్నీ కూడా హ్యాండ్ మేడ్ ఎక్కువ భాగం అట్లానే హెవీ గా ఉంటాయి అలాంటి శారీస్ ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్నాయి ప్రాక్టీస్ లో ఆ అవి వాటిని అంటారు కదా మ్ మగ్గాలు మగ్గం మీద నేచిన చీరలు అని ఆ అవి చాలా ఫేమస్ అవుతునాయ్ ఆ అట్లానే ఈ మగ్గాలు కూడ ఉంటాయి ఆ కరెంట్ తో చేసే మాగ్గాలు ఆ వాటి మీద అంటే జనరల్ గా అన్ని సారీస్ దాని మీదనే చేస్తారు ఎక్కువ భాగం ఈ చేత్తో చేస్తే మాత్రం కొన్ని కొన్ని వెరైటీస్ ఆ మగ్గాల మీద చేస్తారు అవి చాలా కాస్ట్ ఉంటాయి చాలా కాస్ట్ ఉంటాయి ఆ నేత నేత పని చేసే వాళ్ళకి కూడా ఇప్పుడు పాపం వర్క్ లేకుండా అలా అవుతుంది ఈ ఫ్యాక్టరీస్
ఉహూ
అవన్నీ ఆ సెట్ అవ్వాలంటే పాతకాల లో మనకున్న ఆ కళ కళలన్నిటిని ముందుకు తీసుకురావాలి అప్పుడు గాని వాళ్ళు ఇదవ్వటానికి ఉండదు ఆ అప్
ఆ పని చేసే వాడు బాగా
ఉమ్ ఇంకేం చేతన
ఇంగెండక్క చెప్పాలక్క మీరే ఉమ్ ఒ ఆ కొంచం పెద్ద పిల్లలే అక్క ఎయిత్ క్లాస్ ఒక అమ్మాయి ఫిఫ్త్ క్లాస్ ఒక అమ్మాయి హోంవర్క్ రాసుకుంటున్నారు రూంలో కూచని ఒక అమ్మాయి ఏమో డ్రాయింగ్ ఏసుకుంటా ఉంది ఇంక ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కదా వా వాళ్ళకు కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా టెన్త్ వరకు జరుగుతున్నయ్ ఎగ్జామ్స్
డ్రెస్సెస్ డ్రస్సెస్ ఏమి ఇష్టం వాళ్ళకి
ఎక్కువగా జీన్స్ ఇష్టపడతారు బట్ జీన్స్ అంతా కంఫర్ట్ గా ఉంటుంది బట్ ఏంటంటే ఆ జీన్స్ అనేది చాలా వరకు అంటే అవాయిడ్ చేస్తాము మోస్లీ చుడిదార్సు ఆ ట్రెడిషనల్ గా ఇష్టము
అవును అవును
సెన్స్ అంటే జీన్స్ వేసుకోరు ప్లాజో ఫ్యాంట్స్ లాగా వస్తాయి కదా ఆ టైప్ ఎక్కువ లైక్ చేస్తారన్న మాట కంఫర్టబుల్ గా ఉండే డ్రస్సులికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇ స్తారు ఫ్రాక్స్ ఆ ఇలా ఇలా కాకుండా ఫుల్ గ సీవ్లేస్ వేసుకోరు ఫుల్ గా
ఆ కరెక్ట్ కరెక్ట్ ఉహు
స్లీవ్లెస్ అసలు షార్ట్స్ ఇష్టపడ ఇష్టపడరు
ఇష్టపడరు వెరీ గుడ్ గుడ్ మంచిది కరెక్ట్ అట్టనే ఉండాలి అలా ఉంటేనే మనం మన వాళ్ళు వాళ్ళ పిల్లలకు మంచి ఆ ఆ ఇవి నేర్పుతారు హౌ టు బిహేవ్ అనేది నేర్పిస్తారు నేర్పించడానికి గవ్ గస్ట్
ఆహా
ఉహ్మ్
అదే నేను నార్మల్ సిల్క్ టైప్ ఆ నేను ఎక్కువగా క్రేప్ ఓ సిల్క్స్ కనెక్ కడతాను ఈ కాటన్ అనేది ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉండదు నాకు కు కాటన్ ఇంతవరకు కట్టలేదు కూడా
మీ ఏజ్ పిల్లలు కట్టుకోవడం కష్టమేలే కట్టుకొని ఏదైనా పని చేసుకోవాల అనాలన్న ఎక్కడ కెళ్ళాలన్న అంత కంఫర్బుల్గా ఉండదు
అవును
కొంచెం పెద్ద వాళ్ళకి ఇట్స్ ఒకే కాటన్ మంచిది కానీ ఇప్పుడు అన్నిటిలో కూడా కాటన్ క్లాత్స్ వచ్చేస్తున్నాయి కదా డ్రెస్సెస్ లో గానీ
డ్రె డ్రెస్సెస్ వేసుకుంటాను అక్క మళ్ళీ నేను శారీస్ మాత్రము కట్టుకోలేను కంఫర్టబుల్ గా ఉండదు అది ఎప్పుడూ అలవాట్లేదు ఇంతవర్ అయితే కట్టలేదు నార్మల్ సిల్క్ కు క్రేపు ఇట్లాంటివి అయితే కట్టాను ఉప్పాడ పట్టు ఓ ఇట్లా శారీస్ అన్ని ఉన్నాయి కదా
శారీస్ ఆ రాపింగ్ శారీస్ వస్తున్నాయి కదా
ఉ అవును
అసలు ఈజీ అయిపోతుంది శారీస్ కట్ కోటం మేమైతే చాలా కష్టపడే వాళ్ళం నేర్చుకొని రేపు ఫంక్షన్ అంటే ఈ రోజు ముందు ఒకసారి వేరేసి శారీతో ట్రైల్ చూసుకొని అట్లా చేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు అలాంటి క ష్టం లేదు
అవును
డైరెక్ట్ ర్యాప్ చేపీచుకోవడం వచ్చేసి